బాగున్న
ఆ బాగున్న నువ్వు ఎలా ఉన్నావు
ఉమ్ నేను కూడా బాగున్నాను ఈ మధ్య మా నైబర్ ఆంటీ ని చూసి ఒక విషయం గుర్తుకొచ్చింది
ఏంటి అది
మన లైఫ్ లో నైబర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో మనం చాలా సార్లు రియలైస్ అవ్వం
నిజమే కొన్నిసార్ లేడిస్ కొంచెం నేబర్స్ ఎక్కువ హెల్ప్ చేస్తారు
ఉం ఎగ్జాక్ట్లీ అందుకే ఈ రోజు నైబర్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం
షోరు అది చాలా హార్డ్ వార్మింగ్ టాపిక్ అనిపిస్తుంది
వాయిస్ కొంచెం లోగా వినిపిస్తుంది
అది చాలా హాట్ వార్మింగ్ టాపిక్ అనిపిస్తా ఉంది
మ్మ్ మీరు కొత్త ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది
నేను కొంచెం నర్వస్ గా ఉండేదాన్ని కొత్త ప్లేస్ కదా కొత్త పీపుల్ కదా
మ్మ్ తర్వాత
మా పక్కింటి ఆంటీ స్మైల్ తో వెల్కమ్ చెప్పారు
మ్మ్ అది చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది కదా
అవును వాటర్ కావాలా షుగర్ కావాలా అని అడిగారు
ఉం అంటే చిన్న హెల్ప్ అయినా చాలా మెమోరబుల్గా ఉంటుంది
మన నైబర్ ఆంటీని నేను సెకండ్ అమ్మ అని పిలుస్తాను
రియల్లీ
అవును అమ్మ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు నన్ను చూసుకునేవారు
హో నాకు మా నైబర్ అంకులు సెకండ్ నాన్న లాగా ఉండేవారు
స్కూల్ నుంచి లేట్ అయితే మా ఇంటికి డ్రాప్ చేసేవారు
ఆ ఎగ్జామ్స్ అప్పుడు ఎంకరేజ్ చేసేవారు
చాలా కేరింగ్ పీపుల్ వాళ్ళయితే అసలు
చిన్నప్పుడు నైబర్స్ తో ఆడిన గేమ్స్ గుర్ కున్నాయ
ఎలా ఆడాం కదా
మ్మ్ అంటే ఇప్పుడు హైడెన్సిక్ అంటా
సెవెన్ స్టోరీస్ అంటా
మ్మ్ సెవెన్స్ స్టోన్స్ స్కిప్పింగ్ షటలు గ సైక్లింగ్ కాంపిటిషన్ అస్
ఈవినింగ్ ఫైవ్ అయితే అందరం బయటకి కలుస్తాం బయటకొచ్చి
మ్మ్ అవును అమ్మ పిలిచే వరకు ఆడుతూనే ఉండేవాళ్ళం
ఆ రోజులు మళ్ళీ రావనిపిస్తుంది కదా
మ్మ్ అవును ఇంకా ఫుడ్ షేరింగ్ అంటే నాకు చాలా ఇష్టం
మా అమ్మ స్పెషల్ కర్రీ చేసీతప్పుడు నైబర్స్ కి పంపిస్తారు
మ్మ్ మా నైబర్స్ ఆంటీ ఫెస్టివల్స్ కి స్వీట్స్ పంపిస్తారనమాట
కొన్నిసార్లు రెసిపీస్ ఎక్స్చేంజ్ కూడా చేస్తారు
మ్మ్ ఈ కర్రీ ఎలా చేశార అని అడుగుతాం
కుకింగ్ టిప్స్ కూడా నేర్చుకుంటాం
మ్మ్ అవును ఫెస్టివల్ టైమ్స్లో అయితే నైబర్స్తో సెలబ్రేషన్స్ సూపర్ ఉంటాయి కదా
సంక్రాంతికి ముగ్గులు కాంపిటీషన్ అంటా
మ్మ్ అవును దీవాళికి అట్ట పాసలు అంటా
ఈద్ కి బిర్యానీ అండ్ స్వీట్స్ అంటా
అవును క్రిస్మస్ కి కేక్స్ అంటా
అపార్ట్మెంట్ లో అందరు కలిసి సెలబ్రేట్ చేస్తే ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది
ఆ అవును కల్చరల్ యూనిటీ పెరుగుతుంది
ఎమర్జెన్సీస్ లో నైబర్స్ వాల్యూ ఇంకా ఎక్కువ తెలుస్తుంది
ఆ అవును ఒకసారి మా అమ్మ హెల్త్ బాలేక్ పోయిందా
మ్మ్ తర్వాత
మా నైబర్ అంకుల్ హాస్పిటల్ కి తీసుకొని వెెళ్లాడు
చాలా గ్రేట్ హెల్ప్
ఆ హెల్ప్ ని మేము ఎప్పటికీ మరచిపోలేం
మా ఇంట్లో కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నైబర్ అన్న ఎలక్ట్రీషియన్ నంబర్ ఇచ్చారు
అంటే స్మాల్ హెల్ప్ కూడా బిగ్ డిఫరెన్స్ చేస్తుంది ఇది
మ్మ్ అవునింకా స్కూల్ డేస్ లో నైబర్స్ తో కలిసి చదివే వాళ్ళము వాళ్ళము మా
ఆవును
డౌట్స్ డిస్కస్ చేసే వాళ్ళం
మ్మ్ ఇంగ ఎగజామ్స్కి గ్రూప్ స్టడి
ఒకరు మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు
ఆ ఇంకొకరు సోషల్ స్టడీస్ అంట సైన్స్ సబ్జెక్ట్స్ అంట
చాలా సపోర్ట్ సిస్టమ్ లాగా ఉండేవారు ఒకరికి ఒకరు
మ్మ్ ఆ అవును ఇంగా అపార్ట్మెంట్స్ లో నైబర్స్ తో రిలేషన్ ఎలా ఉంటుంది
ఎలివేటర్స్ లో డైలీ కలుస్తాము
ఇంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియాలో పేరెంట్స్ మీట్ అవుతారు
అసోసియేషన్స్ మీటింగ్ ఉంటాయి
ఉమ్ ఇంగా ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తారు
బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కలిసి చేస్తారు
ఆ ఇంకా ఫ్రెండ్లీగా ఉండడం ఇంపార్టెంట్ కానీ బౌండరీస్ కూడా రెస్పెక్ట్ చేయాలి గదా
అవును నిజంగా బా చెప్పావు
ఉమ్ ఇంగా ప్రైవసీ మెయింటైన్ చేయాలి
అన్ నెసెసరీ ఇంటర్ఫరెన్స్ అవాయిడ్ చేయాలి
ఉమ్ అవును ఇంగా రెస్పెక్ట్ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ ఉండాలి
అప్పుడే హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది
ఉమ్ అ అవును ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పు మీ నైబర్స్ తో
ఒకసారి మా నైబర్ డాగ్ నన్ను చూసి చేజ్ చేసింది
అయ్యో భయం వేసిందా ఆ టైమ్ లో
అ తర్వాత ఆ డాగ్ బేస్ట్ ఫ్రె
హలో
మోనీ స్టోరీ ఏంటి హలో
హలో భయం వేసిందా ఆ టైం లో
ఆ చాలా భయం వేసింది కాని తర్వాత డాగ్ నా బెస్ట్ ఫ్రెండ్ అయింది
హామ్ చానా మంచి ఎక్స్పీరియన్స్లే అంటే ఒకసారి మా నైబర్ ఆంటీ మా స్లిప్పర్స్ ని తన స్లిప్పర్స్ అని వేసుకొని వెళ్ళిపోయినారన్నమాట
తర్వాతా
ఈవినింగ్ నవ్వుకుంటూ రిటర్న్ ఇచ్చేసారు తర్వాత
ఓ చాలా క్యూట్ ఇన్సిడెంట్ ఇది
ఉమ్ ఇంకా షిఫ్ట్ అయ్యాక ఓల్డ్ నైబర్స్ మిస్ అయ్యావా
చాలా మిస్ అయ్యాను
ఉమ్ నాకు గూడా గుర్తుకొస్తా ఉంటారు వాళ్ళు
ఫేర్వల్ రోజు అందరం ఎమోషనల్ అయ్యాం
ఉమ్ ఫోటోస్ తీసుకున్నాం
కాంటాక్ట్ లో ఉంటామని ప్రామిస్ కూడా చేసుకున్నాం ఒకరికి ఒకరు
ఉమ్ కానీ చైల్డ్ హుడ్ మెమోరీస్ మాత్రం ఎప్పటికీ ఉంటాయి
ఉమ్ అవును మరి గుడ్ నైబర్ క్వాలిటీస్ ఏంటి అంటావు
అంటే మంచితనం ఉండాలా కైండ్నెస్ ఇంగా రెస్పెక్ట్ ఫుల్ గా ఉండాల హెల్ప్ ఫుల్నెస్ గా ఉండాల ఆనెస్ట్ గా ఉండా ల పేషన్స్ గా ఉండాల పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాల మనకు ట్రస్ట్ వర్త్ అనిపియాలన్నమాట వాళ్ళు
అంతేలే బాగా చెప్పావు ఇంకా సొసైటీ పీస్ఫుల్ గా ఉండాలం టే నైబర్స్ రోల్ ఇంపార్టెంట్ కదా
ఉమ్ అవును ఒకరిని ఒకరు గ్రీట్ చేయాలి
కమ్యూనిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి
అవును ఇంగా ప్రాబ్లమ్స్ అండ్ డిస్కషన్స్ తో సాల్వ్ చేయాలి
చిల్డ్రన్ కి గుడ్ వాల్యూస్ కూడా నేర్ చూపించాలి
ఉమ్ అవును ఒక ప్రామిస్ చేద్దామా
ఏంటి అది
మనం మంచి నై నైబర్స్ అవుదాం
అవును ఫ్రెండ్లీగా ఉంటాం
ఉమ్ అవసరం అయినప్పుడు హెల్ప్ చేస్తాం
ప్రైవసీని కూడా రెస్పెక్ట్ చేస్తాం అలానే
ఉమ్ అవును ఒకరిని ఒకరు స్మైల్ తో గ్రీట్ చేస్తాం
ఉ సరే అయితే ప్రోమీస్
ఉమ్ ఇంకా మీ మీ చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉన్నారా మీ తో ఇప్పుడు ఉన్న ప్లేస్ లో
అవును చాలా బాగున్నారు అసలు మేము లేనప్పుడు మా అవ్వ మా తాతలకయితే వాళ్ళు చాలా పోటీగా ఉంటారు
ఆ అవులే నేను కూడా ఒకసారి వచ్చి మాట్లాడిన ఆంటితో చాలా మంచిగా మాట్లాడతారు అం టీ
మేము ఏమన్నా లేక మేము ఎక్కడికైనా బయట వెళ్ళామంటే ఇంకా తాత వాళ్ళకి ఆ వ్వ వాళ్ళకి ఆమె చూసుకుంటుంది మన అన్నం గురించి అయినా వాటర్ గురించి అయినా
ఉమ్ ఇంకా కొంతమంది ఉంటారు ఉ అట్లుంటే చనా బెస్ట్ లే
ఉ అవును
ఇంకా ఈ కాన్వర్సేషన్ నాకు చాలా మెమరీస్ గుర్తు చేసింది తెలుసా
నా కూడా చైల్డ్హుడ్ డైబర్స్ గురించి ఆలోచిస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది
ఆ వును కొన్ని రిలేషన్షిప్స్ బ్లడ్ రిలేషన్ కాకపోయినా హార్ట్ రిలేషన్ ణవుతాయి
నైబర్స్ అలాంటి వాళ్ళలో ఒకగారున్నమాట ఇంకా
ఉమ్ అవును ఒక న నేను ఏమంటా టే ఒక మంచి నైబరు జస్ట్ మన అంటే నెక్స్ట్ డోరే కాదు వాళ్ళయొక్క గుడ్ మెమొరీస్ గుడ్ హార్ట్స్ ని షేర్ చేస్తారు మనతో
ఉ చాలా ఎమోషనల్ గా ఉంది ఈ లైన్ అయితే నేనేమనుకుంటున్నావంటే ఇంకా ఆ నైబర్హుడ్ అనేది వాళ్ళు ఉండే ఇళ్లల్లో నుంచి కాదు వాళ్ళు పంచుకునే కైండ్నెస్ నుంచి ఆ ఆ పీపుల్ ఎలా ఉంటారు అలా అని నేను అంటున్నాను
ఉ అవును అంతేనే చానా బ్యూటిఫుల్ కొటేషన్
ఈ కాన్వర్జేషన్ చాలా మీనింగ్ ఫుల్ గా ఉంది కదా
ఉ అవును నేనయితే చాలా ఎంజాయ్ చేసా
మన లైఫ్ లో నైబర్స్ ని అప్రిషియేట్ చేయడం మర్చిపోకూడదు
అవును ఒక స్మైల్ ఒక హెల్పింగ్ హ్యాండ్ ఒక కైండ్ వర్డ్ వాళ్ళకి కూడా మన మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి
ఉ అవును సరే ఇప్పుడు నేను వెళ్ళాలి
ఉ సరే బాయ్
బాయ్
బాయ్